ఆ బావున్నారా
ఆ బాగున్నాంరా నేను చూసుకోలేదు ముందే చేసేసా
ఎం కదిలే
ఇందాక మాట్లాడినప్పుడు బావ పోన్ చేసిండే ఆది తిడుతుండు. ఫోన్ లిఫ్ట్ చేయవు ఎందుకు అని
ఓ హ్ హి ఒకదానివే వస్తున్నావు కదా అందుకే భయపడుతున్నట్టు ఉన్నాడు.
ఆ అలవాటే రా నేను ఒక్కదాన్నే పోతా చాలా సంవత్సరాలు అంటే నేను బిటేక్ నుంచి అయినా అంతే
అవునా
మ్ అప్పుడు టెన్త్ లో ఇంకా మనకి అంటే ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఫాలి సెట్ అని అది ఇది అని ఎప్పుడైనా ఒకదాన్నే లేదు ఏ బాబు బాబుకి ఏం తెలవదు. నన్ను విసిపోతే నేనే ఇంకా బాబు ని చూసుకోవాలి. ఎందుకులే అని నేనొక్కదాన్నే పోయేది ఎప్పుడైనా.
అమ్మా అ గ్రేట్ అక్కా నువసలు.
ఇంకా అలవాటు అయిపోయిందరా. అంటే చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అక్కా వాళ్ళు పెళ్లిళ్లు అయిపోయినాయి కదా నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే మా చిన్న అక్కను తీసుకు రావడానికి నేను వెళ్ళేది. పండగకి తీసుకొస్తాం కదా?
ఆ ఆ
అప్పుడు నన్ను తొలిర్రు తీసుకు రాపో అని
హమ్మ్ అట్ల క అలవాటు అయిపోయింది ఇక
ఆ అలవాటు అయిపోయింది ఒకదాన్నే పోయి రావడం.
హ్ వ నాకు అసలు ఇంటర్ దాకా అసలు నేను ఎప్పుడు ఒకదాన్నే పోయిరాలే పక్కూరు కూడా పోలేను ఒకదాన్ని
ఆ
అలాంటిదిగా ఇప్పుడుక బీటెక్ మొత్తం నేను ఒక్కదాన్నే పోయి వస్తున్నా ఎక్కడికైనా అన్న
అంత భయమా అవునవును అంత భయమేం అనిపీయదుగా జర్నీ చేస్తే.
అవును ఎంతగనము ఏం అనిపీయదు కాని ఆ మన ఇగ ఇంట్లో వాళ్ళకి ఎట్లు తన్నీ ఇట్లా పోతాంది అయ్యో అయ్యో అనిపిస్తాది.
వాళ్ళకే భయమయితాది అందుకే బాపుకే వేస్తాడు అడిగి
మా కాలేజీ దగ్గర ఒకటి యాక్సిడెంట్ అయింది అక్కా అప్పుడు
వామ్మో ఎప్పుడు?
అవు ఒక రెండు మూడు నెలల కింద మా కళాశాల వాళ్ళకి ఇద్దరికి యాక్సిడె అంటే యాక్సిడెంట్ అయి చనిపోయిళు
వామ్మో ఎలా ఈ అంటే ఏం గుద్
అప్పుడు ఒకసారి న్యూస్ కూడా వచ్చిందక్కా అది వాళ్ళు లారి కింద పడి లారీ దొక్కిపోయింది వాళ్ళని
అంటే వీళ్ళు నడుచుకుంటే వెళ్తున్నారా బైక్ పైన
ఆ అంటే పరీక్షలు అయితున్నాయి అక్కా అప్పుడు పరీక్ష అయిపోయినాకా వాళ్ళు ఒక ఆ ఒక అక్క ఒక అన్న పోతున్నారు ఆ అక్క ఇప్పుడైనా బస్సు కె పోయేటోళ్లంట కాగాని ఆ రోజు వాళ్ళ నానమ్మకి వాళ్ళు ఏ ద అని ఫోన్ వచ్చిందంట ఫోన్ వచ్చేసరికి ఆమె తొందర తొందర పోవాలని అటు సైడే వాళ్ళ వాళ్ళ క్లాస్ మేంట్ అన్ననే ఐ సేమ్ ఒకటే క్లాసు ఫ్రెండ్స్ అంట స్నేహితులు అయ్యేసరికి ఆ అన్న అటే పోతాడంట ఎప్పుడు ఆ అన్నబండి పైన రాలేంట కాని ఆ అన్న మంచోడు ఎన్సిసి చేస్తారు తెలిసి అక్కయించి ఎన్ఎస్ఎస్ ఎన్సిసిలఆ అన్ననే లీడర్ ఇంగా అట్లా అన్నా ఆ అన్న ఇగ తీసుకొని పోయిండంట పోయే రోజు అందరూ ఎక్కిచ్చేసిడటా బండి పోతుంటే బండి స్లిప్ అయి ఇద్దరు రైట్ సైడ్లలపడ్డారంట ఇట బండి కాల్ జారి ఇటు బండి కిందన రోడ్డు పైన కనపడితే వాళ్ళు పడ్డ ఒక పది ఇరవై సెకండ్లకె లారీ వచ్చి సప్పన దొక్కేసి పోయింది
అయ్యో
అసల్ ఆమె కైతే అక్క ఎంత పెద్ద జుట్టు ఉండే అంటే మోకాళ్ళ కింది దాంక ఉండేది అక్క అక్కకి బీటెక్ మూడో సంవత్సరం బీటెక్ థర్డ్ ఇయర్ లో చనిపోయింది ఇంకొక సంవత్సరం అయితే అయిపోవు ఆ బీటెకు కానీ అసలు దండం పెట్టి ఊరుకోవాలి కానీ ఈగ ఆమె జుట్టు అసలు ఆమెకి యాక్సిడెంట్ అయినంక అక్క జుట్టు ఆ ఒక గుండా ఆమె గుండు లెక్క అయిందక్క
మొత్తం ఊడిపోయిందా
ఆ మొత్తం ఊడిపోయి ఆమె జుట్ట అనేది వెనక నుంచి ఇలా మేడ మేడకు ఒక ఒక చుట్టటు చుట్టుకొని కింద నుంచి మళ్ళా చెయి కింద ఎట్లా మన చేయి కింద ఎట్లా సంక అంటారు దాని కింద నుంచి వ వచ్చి కింది ఇట్లా ముందు పడ్డది అన్ని చుట్లు ఉన్నాయి గానీ ఆమే అంటే నేను చూడలే అక్క ఫోటోలు పెట్టిల్లు ఆ రోజు పరీక్ష అయిపోయింది మేము వచ్చి పడుకున్నాం అందరు ఎండలు కొడుతుంటే ఇక వచ్చే ఒక పొదు రాంగనే పడుకుంటా అక్క తిని పడుకుంటాం మళ్ళా సాయంత్రం చదువుకుంటాం అట్లా పడుకున్నాం సాయంత్రం లేచేసరికి అందరు మాకు ఒకటి గ్రూప్ ఉంటాది అక్క అట్లా మా గురు ఇప్పులా చూసేసరికి అందరు ఒక్క లేనుక ఒకరు ఒక్క లేనుక ఒకరు మెసేజ్ పెడుతున్నారు అసలు ఏందని చూస్తే ఇగ ఒకవేళ యాక్సిడెంట్ అయిందంట ఇట్లా అయింది మనోళ్లే ఇద్దరు చనిపోయిలంట మన కాలేజ్ లే అని అట్ల పెడుతున్నారు అప్పుటికే రెండు మూడు ఆంబులెన్స్ రోడ్ కే ఉండదక్క మా హాస్టల్ అంబులెన్సులు పోతనే ఉన్నాయి ఇక అందరు ఎను ఇంకా ర్యాలీ చేసుకుంటా పోతనే ఉన్నారు మస్తు ఏడ్చి లక్క అసలు వాళ్లు చానా అంటే చానా ఏం లేని ఫ్యామిలీ అంటా వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీ ఇద్దరి కుటుంబాలు అట్లనే అంట ఇద్దరికి ఏం లేదు అన్నకి ఆర్మీ కావాలని ఉండే అంట
అవును మరి ఇప్పుడు లారీ అయిన కలిసిండా వాళ్ళు
అసలు ఆయన ఆగను కూడా ఆగకుండా పోయిందంట తొక్కేసి
అయిన అక్కడ అనేది కూడా తప్పు అంటే తప్పు లేదు కదరా చూసి ఇ నైట్ అయింది అన్న నైట్ అయిన్ అయింది
నైట్ కాద అక్క డేల్నే కానీ అది లారీ వాళ్ళ కంట ఒక రెండి ఇట్లా ఒక ఎన్ని నిమిషాలు అర్ధ గంట ముందే బ్రేక్ వేసుకోవాలంట అక్క వాళ్ళు బ్రేక్ సొప్పు నెయంగానే ఆగాద అంట వల్ కొంచెం దూరంలో ఉన్నప్పుడే చూడాలి కానీ వీళ్ళు ఇట్లా వడంగనే అట్లా లారీ వచ్చేసరికి అని బ్రేక్ వేసినా కూడా కొంచెం దూరం పోయినంక అగుతదంట లారి
ఆ
లారీ ఎప్పుడైనా బ్రేక్ ఎత్తే కొంద మీటర్లు ఏమో వేయినొంక అగుతదంటా
కష్టలేదు పాపం ఆయన కూడా అనేది ఏమి లేదు ఇగ వీళ్ళ గాచరమే
అవును అసలు కానీ ఘోరం అక్కమ్మళ్ళు ఆ అక్కని గుర్తుపట్టడానికి ఆ మా కాలేజ్ వాల్ ఏం చేసి అమే ఎవరనేది ఎవరికి తెల్వది కదా అక్కయ్య ఎట్లా తెలుస్తది ఇగ మా కాలేజీ నుంచి బయటకి వస్తారు కదా
ఆ
బయటకి వచ్చేటప్పుడు ఆడ సీసీ కెమెరాలలా రికార్డ్ అయితది కదాక్క ఆ లైన్ దాన్ని బట్టి ఎవరు ఎవరు బండి మీద వేళన్ని చూసి అట్లా దాన్ని ఎవరు అని కనిపెట్ పెట్టి ఆమే అని ఫోటో తిసిలాక్క ఇప్పుడు ఆమె ఎవ్వరు అని మాకు తెలవడానికి నైట్ అయింది చనిపోయినామే ఎవరు అని కానీ చానా రూమర్స్ వచ్చినా క్కవాలిద్దరీ మదలా ఆ ఆమె ఆయనే లవర్స్ అని ఆమె అట్లనే వాళ్ళకి అట్లనే కావాలని చాలా మంది పెట్టిల్లు కాని అళ్ల వాళ్ళిద్దరు లవర్లు కాదు వాళ్ళిద్దరు జస్ట్ స్నేహితులు అంతే
ఇంకా అట్లా అయినాక కూడా పాపం వాళ్ళ మీ జాలి లేక డా ఇంకా అన్ని పుట్టిస్తాల్ల
ఆ చానా పెట్టిలు అసలు అప్పుడైతే ఇగా మా కాలేజ్ మేడం వాళ్ళు గిట్ల వాళ్ళు అందరు రియాక్ట్ అయ్యిళ్ళు ఆ మెసేజ్ లకి ఇట్లా కాదు వాళ్ళిద్దరు స్నేహితులు అక్కడ అయింది ఏం లేదని చెప్ప ఇలు కానీ అసలం ఆ ఎన్సిసివాళ్ళు ఎన్ఎస్ఎస్ వాళ్ళు అందరు ఆ అన్నకి ఆల్రెడీ లవర్ ఉండేయండి ఒకక్క కా
ఆహా
అసలు ఆక్కైతే కోలుకోలేక ఒక నెల రోజులు కాలేజ్ కే రాలే ఆమె
అయ్యో వాల్ల ఇంట్ల తెల్సా మరి
తెలివదు అక్క వాళ్ళ ఇద్దరుది ఇంటర్ క్యాస్ట్ అంట
ఉ
ఆ అన్ననేమో ముస్లిం ఆ అక్క వేరే కాస్ట్ అంట అయినా కూడా వాళ్ళిద్దరూ అ లాస్ట్ వరకు ట్రై చేద్దాము అని అనుకున్నారు అంట అక్క కాని చివరి వరకు అనుకునే వరకు ఆ అన్ననే చివరిగా లేకుండ పోయిండు ఆ అక్క అయి తే ఛాన్ అండ్ మస్తు బాధపడ్డఅంటా అక్క మా స్నేహితురాళ్ళకు తెలుసు అంటా ఆ అక్క మాకు తెలవదు ఒక నెల రోజులు బయట టీకి రాలే ఇగ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పి లో గని ఆ ఇప్పుడు వచ్చింది అక్క మొన్న కాలేజీ కీ వచ్చినప్పుడు మళ్లీ చెప్పిండ్లు మా స్నేహితులు ఈ అక్కనే ఆ అక్క అని
అవునా చాలా బాధ అనిపిత్తది కదా అన్
మామే అని ఈ అసలు ఘోరం అదొక మా కాలేజీకే ఒక ఇమ్ అక్కడ ఆ చోట్టునా ఆ ఊరు వరికి ఆ ఒక్క చోటనే చానాా యాక్సిడెంట్లు అయితాయి అక్క ఇప్పటికైతేనే ఉంటయి అసలు ఆ ఒక్క చోట్లనే మస్ ఆ ఆడ ఒక గుడి ఉంటది అ ఉంటది అక్క క్రాస్ అంటే అక్ ఇట్లా అనే క్రాస్ అంటే మరీ అట్లా కాదు మరీ ఇట్లా కొంచెం ఇట్లా పిర్ ల తీరిగే అంతనే కనిపిస్తే అటు నుంచి ఏం వస్తున్నాయి ఇటు నుంచి ఏం వస్తున్నాయి
ఊహు
ఆ ఆడ ఒక చెట్టు ఉంటది ఉండూ అక్క కాని అసలు వా మస్త్ యాక్సిడెంట్లు అయితయ్ ఆడ చెట్టు ఉంటది గుడి ఉంటది అన్ని ఉంటాయి ఆడ గానీ కానీ చానా యాక్సిడెంట్లు అయితయ్ ఆడ ఇప్పుడు ఇగ డబల్ రోడ్ ఏపిత్తరు అక్క సింగిల్ రోడ్ అక్క అది ఆ అక్క
అంటే గుడి దగ్గర రావడం ఏందని
ట్వాంటి రోడ్డు అవును అంటే రోడ్డు సింగిల్ రోడ్డు అక్క అప్పుడు ఇప్పుడు పోతాయి అక్క బస్సులు ఊను రెండు బస్సులు ఒకసారి పోరాదు కదా అట్లుంటది సింగిల్ రోడ్డు అయితే ఆ ఇప్పుడు డబల్ రోడ్ ఏత్తరు
ఈన్ని యాక్సిడెంట్లు అయితుంటే కూడా చేయకపోతే ఏట్లా ఇగా తినకుంటే ఏం
ఆ అందుకే ఇగ ఇప్పటికీ ప్రభుత్వం ఇప్పటికి స్పందించిందని కొంచెం సంతోషపడతారు అనిపిస్తది అసలు ఆ ఒక్క చోటు ఆ ఒక్క ఊరు దాటే వరకు
సమోసా బండి సమోసా వెండి సమోసా అ క్రాస్ దాటాగా దగ్గరన
ఆ మొత్తం ఆ ఊరు మొత్తం అక్క ఆ ఊరు ఎక్కడ ఐయేద్ తెల్వదు ఎక్కడైన నుండి ఆ ఊరు దాటే వరకు అనిపిత్తది నాకి
ఇంగ ఊ
ఇగ అంతే ఇగ ఇప్పుడు ఎట్లా ఎవరు ఏ తెలియదు అంటారు గాక్క అంతే
అవుండ్రా మనదే అంట అంటారు కదా తలరాత అనేది ఆరు
ఒకసారి ఇట్లనే ఏం పోతుంటే పోతుంటే ఆ రోజు అంటే మా కాలేజ్ నుంచి రోడ్డు దాటి అటు నిలబడాలిగా అక్క బస్లకి మనం ఎట్టు పొవాలంటే అటు కీ నిలబడాలి గా
ఆ అవునవును
ఆ ఉండి ఇవి ఆడీనర్ బస్లే ఆగుతాయి పల్లె వెలుగులే ఇవి ఎక్స్ప్రెస్ అగావు అక్క అక్కడ అయితే ఆడినరీ ఒక్ ఒక్క రోజు ఇట్లనే ఏదో ఆలోచించుకుండా అట్లనే పోతున్నా నేను అమ్ అసల్ లారీ వచ్చింది మా ఫ్రెండ్ సప్ ఇప్పుడు వెనకకు గుంజిలు లేకపోతే అప్పుడే పోదుండే నేనైతే
అయ్యో చూసుకోవద్దారా మరి నువ్వు
అంటే ఎగ్జామ్ అయిపోయింది అక్క దాని గురించి ఏదో ఆలోచిం కుంటే అట్లనే అట్లనే పోతుండే అమ్మ రోజు ఘోరం అయింది అసలు ఒక సెకండ్ అయిపోయింది అనుకున్నా
ఎగ్జామ్ రాసుడం అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించదురు ఇగా అంటే అది మనకి యూజ్ అవుతది అంటే ఆల్మోస్ట్ ఐపోతది అది యూజ్ గానప్పుడు ఆలోచించడం ఎందుకు అంటే ఎగ్జామ్ రాయి ఒక సెమిస్టర్ అన్నవనుకో ఇష్టమే లేదు దాని గురించి ఆలోచించడం అయితే మీదంటే సరే సెమ్కి అది పనికి కొస్తది వాటికీ మీరు రాసినప్పుడు ఆలోచించాలికాని
ఆ ఇగ అప్పుడు నుంచి మా స్నేహితులే నన్న రోడ్ దాటిస్తతరు ఇగ ఆటోకల్ ఇటోకల్ నిలబడి
సరే రా బాయ్ సోసా సమోసా సమోసా